హలో బాగున్నానే బాగున్నావా ఆ నేను ఈ రోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడో ఓ ఫెస్ట్ ఉంటే వచ్చానే
అవునా ఏం పండగ
అంటే ఎల్లమ్మల పండుగ చేసుకున్నారు ఎల్లమ్మలు నిలబెట్టుకున్నారు మా పెద్దమ్మ వాళ్ళు
అవునా నీకా ఆ ప్రాసెస్ తెలుసా నే ఎట్ల చేస్తారో
తెలుసు అంటే మా పెద్దమ్మ వాళ్ళు చేసుకుంటుంటే నిన్నటి నుంచే చూసా ఎంత బాగా చేసుకుంటున్నారు తెలుసా నే అంటే చాలా వరకు సిటీలో ఇలాంటివి ఉండవు పల్లెటూర్లలో బా చేసుకుంటారు
నేన్ ఎప్పుడుూ చూడలేదు ఎట్లా జరుపుకుంట్రారు నాకు ఇప్పటి వరకు తెల్వదు
ఆ అదే ఇగో ఫస్ స్ట్ వ స్తా నార్మల్ గా ఆ డప్పు సప్పుల తోటి మామిడాకులు తోరణాలు ఇలా కట్టుకుంటరు ఫస్ట్ ఇల్లులు మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటరు అవన్నీ చేసుకుంటారు తర్వాత ఆ పుట్టకు నీళ్ళు పోష్ వస్తారు ఆ నీళ్ళ పోషి నీకు హైలైట్ విషయం చెప్పనా
ఉమ్ చెప్పు ఏంత్
పుట్టకి నీళ్ళ పోసి వచ్చినాక ఒక వన్ అంటే మార్నింగ్ అట్లా మార్నింగ్ టెన్ కి అట్లా పుట్టకు వాటర్ పోస్తారు తర్వాత ఆ ఆ పుట్టంతా చిదలయుతది చూసినావానే
ఆ అవునవును ఆయి తే వాటర్ బోషిన్ తరుతా
ఆ అగా మొత్తం గంప నిండా ఒక గంప కప్పుతారు గంప నిండా చేదల్ అయితది చేదలయితేనే వాళ్ళు అ అంటే అంటే అమ్మవారు ఉంది ఆ అమ్మవారు ఉంది అని అట్లా ఫీల్ అవ్ తరు
హు
ఏ
దాన్ని ఇంటి కి తీసుకొని వస్తారా మళ్ళీ
మ్ డప్పు సప్పులు పెడితే ఆ అంటే నైట్ టైమ్ మళ్ళీ నైట్ టైమ్స్ పోయి ఆ తీసుకొని వస్తారు ఇంటికి ఓకే
హ్మ్ నైట్ టైం తీసుకొని వచ్చి చేస్తారు అంతేనా ఇంకా తీసుకొని వచ్చిన తర్వాతా
ఆ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని పూ అంటే ఆ ముంత ముంత పెట్టి ఈ వాటర్ పోసి అడబెడితే ఆ పుట్టలా అంటే ఇట్లా చెదలుకి ఇట్లా వస్తది చూడు
ఆ
ఆ చేదులను తీసుకొని ఆ ముంతలు వేసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకున్నాక ఆ ఆ మార్నింగ్ ఆ పట్టనాలు ఇట్లా అన్ని వేస్తారు పట్టనాాలు అంటే
ఇట్లా ముగ్గులాగా వేస్తారా
ము ముగ్గు లాగా ఆ గీతలు గీసు కుంటూ పసుపు కుంకుమాల తోటి వేస్తారు వేసాక య పూజ చేసి సరు చేసినాక ఇంకా మేకను కోసి దావత్ జేస్తారు
ఆహా అంతా అయితే మా ఫ్రెండ్ని మొన్న చిన్నాన్న బర్త్డేకి ఇన్వైట్ చేస్తే అసలు నీకు తెల్వదు ఆ ఇట్లా పండగ చేసుకోవడం అంటే పెద్ద ప్రాసెస్సే అసలు టైమే వీల అవ్వదు ఆ అను కున్ అ అన్ని పెద్ద పెద్ద ఏమంటారు ఏ చెప్పింది అన్నట్టు పని తీరదు అసలు రావడానికి కుదరదు అని అంటే అంతా చేయడానికి కేవు ఉఃటదనే ఇంత డీటైల్ అడిగిన ఇప్పుడు
అవునా కానీ అంటే ఓ ఐదు బిందెలలో వాటర్ తీసుకపోతారు తెలుసానే
ఐదు బిందెలల్లా ఎక్కడికి అక్కడికి పుట్టకాడికా
ఆ పుట్ట దగ్గరికి ఐదు బిందెలలో ఆ బయన్లలో వచ్చి తీసుకొని పోయి ఆ డప్పు సప్పుల తోటి మంచిగా కానీ భలే ఊపు వస్తది తెలుసానే డప్పు సప్పుటలు కొడుతుంటే
అదొక జాయ్ ఫీలింగ్ అ సౌండ్ వైబ్రేషన్ అంట
అది పల్లెటూ పల్లెటూర్లలో మేండేటరీ
అవును అవును ఏ చిన్నది ఏమైనా కూడా డప్పు సప్పులతో తీసు పపోవడం అనేది అనవాయితీ కదే ఇక్కడ
ఆ బాగా పల్లెటూర్లలోనే జరుగుతాయి ఇలాంటి సన్నివేశ్ చాలు నార్మల్ గా సీట్ తిల్లా ఇట్లా ఎవరు పట్టిచుకుంటారు
అవును ఇప్పుడు అంటే నిన్ను ఇప్పుడు ధావతికి పిలుస్తే పోయినావా నువ్వు
ఆ అయితే నిన్న మ మా అక్క ఇన్ని రోజులు అంటే హైదరాబాద్ లోనే ఉంటుండే. సిటీ లోనే ఉంటుండే హిగా కాల్ చేసిండు పెద్ద నాన్న, పెద్దమ్మ వాళ్ళు కాల్ చేస్తే ఇగ మా రిలేటివ్స్ మొ త్తం మా అక్క వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరం కలిసి వచ్చేసినాం.
అవునా ఇంకా అందరు కలిసిళ్లు ప్లస్ ఇది ఒకటి ఓ మొత్తం అంతా సందడి సందడి ఉన్నట్టుంది కదా అక్కడ.
అంతే కదా ఫెస్టివల్ అంటే జాయ్ మూడ్స్ హ్యాపీ మూడ్స్ అన్ని ఉం టయి కదా ఫెస్టివల్ అందరు కలిస్తేనే కదా బాగుంటది
అవును ఈ పండుగలకు తప్ప ఇప్పుడు ఎప్పుడు కలిసేలా ఉంది తీ అండి వ్వరి బిజీ లైఫ్ వాళ్ళతో
అవునే ఇప్ ప్పుడున్న బిజీ స్కెడ్యూల్ కి ఇప్పుడున్న అం అంటే ఆ
అవును ఎవ్వరి లైఫ్ వాళ్ళకు బిజీ ఉంది కాబ ట్టి ఇగ ఈ మాత్రం టైం తీసుకొని పండుగలతోనేయినా కొంచెం రెస్ట్ ఏమంటరు కొంచెం చిల్ల్ అయినట్టుంటదిలే
అదే కదా ప్ప
తది ఉమ్ అవును తిన్నావా మరి మటనే నా